హలో హాయ్ ఏం లేదు చాయ్ వె కుటుగో మీరు అవునా
ఆ ఏ ఎప్ ఇక్కడ ఇంకా పొద్దు నుంచి పోయలే ఈ రోజు
ఆస్
ఆ సండే ఎందుకంటే ఇంగ పొద్దునా నుంచి ఆడతానే ఉంది మట్టిలో ఆడుతాంది ఇంక పడుకుంనీ కాసేపు అని
ఆహా నేను వెయిట్ చేస్తున్నా నువ్వు మెసేజ్ పెట్టినా మళ్ళీ చేస్తలేవ ఏందని చేసిన
పప్పు ఉంటే కందులు ఉండే పట్టిద్దామానీ మణి అటు వెళ్ళిన
ఉ పో ఉ ఏం లేదు అయి బా కుంటా చాయ్ పెట్ని ఇగ చాయ్ అయ్యే లోపు ఇల్లు వందర అయిపోతుంది హమ్
చినొడూ ఏం చేస్తుయోడు ఎప్పుడు వచ్చినాయి అంటే ఫి్ టెన్ డేస్ బ్యాక్ేమో వచ్చినాయి
అసలు రావట్లేదు గ్యాస్ సిలిండర్లు ఆడన్నా కట్టల పోయినమీద పెట్టుకుంటారు కానీ ఈడైతే ఎలిట్లనో ఏమో ఇగ
అద రైస్ కుుక్కరు ఇండక్షన్పో ఇండక్షక్షన్ ఉహు ఇంకా ఆమ్ చేస్తునడు చిన్నోడు హలో
ఆ ఆ
మీ అబ్బాయి ఏం చేస్తాడు
ఆ ఆడతాండు ఒకఓ పక్క ఊకుతాన పక్క చెత్
వాళ్ళ పనే అది ఉ బయట చేసుకో లోబలు పోయినావా మళ్ళా లోపల చేసుకున్నానే మళ్ళా బయట ఖచ్చితంగా
అయిందా పని అంతా వంట
ఉ బియ్యం కడిగి పెట్టిన
ఉ నా అంత ఏయ్ మంచిగా
ఉ బియ్యం కడిగి పెట్టిన ఇ చిన్న మీకు స్నానం పోస్తాన గిన్నెలు ఉన్నాయి గిన్నెలు దోమేస్తా అయిపోతది ఇగ గేమిడ్రెస్ చేసి హమ్ ఇంకా మీ పని అయిందా ఆ తగ్గింది కానీ ఇంకా స్నానం పోయలేదు రేపటి కీ ఆ నైన్ డేసైతది
ఉహు ఫైవ్డేస్కి నైన్డేస్ తొ పోష్ ఏది నైన్ డేస్
ఇంగ ఫైవ్ డేస్ కేం బొయ్యలేదు. నైన్ డేస్ కన్ న్న లెవెన్ డేస్ కన్నా అట్ల బోస్తారు అని ఇంగ అంటె బాగాయ్యి ఒకవేళ పుండ్లు పుండ్లు లాగట్లనే ఉంటే పొయ్యరన్మాట్.
ఆహా అదేలా.
తె మక్క్తే పొయ్యొ. ఛ అ ఇగ మక్కినే ఆల్మోస్ట్ మక్కినయ్ గానీ ఇంగ సరీరో అంట్ అంటర్ గద సరి రోజులల్లొ. పొయ్యద్దని మ్ అంతని ఆపిన.
తొమ్మిదొ రోజే పొయ్యిగ ఔను
ఉమ్.
ఇంకె ఎండకు బానే తట్టుకుంటాంది.
పట్టుకుంటాంది ఇంక కొంచెం సల్లగనే ఉంది మాకు ఇంటెనకాల చింత చెట్. ఉంటది పక్కనోళ్ళది ఇగ వాళ్ళది నీడుంటది.
లేకుంటే చాలా ఇబ్బందవ్వు ఆమెకు కుర్ కుర్ మండుతయి.
మంగితే ఇంగ ఆంటె మాకెక్కువ గాలే మామూల్గానే ఐనయ్ గాని ఫస్ట్ టూ డేసైతే మస్. తిబ్బంది పెట్టింది. చా ఇంగ అంతా దుర్ద పెడతాంది గోకుడు పెడ్తా. నన్ ఏడ్సుడు ఇంగమ్ ఏం జెయ్ లేక ఏగలేక ఇగ యాపాక్తోని చెయ్తోని గొయ్ గోక్తాందని. పాక్తోని గోకుడుపెట్న కాడల్లా ఇట్లా ఇట్లా అనుడు. ఇంగ మరి ఇని పళ్ళుకే మళ్ళ సోనల్ గిట్ల గారుతా అని గోకనియలె ఎక్కువ ఇగ ఏమైనా. యాపాక్తోని ఇట్లా అటు ఇటు అన్న. మీ అక్క వాళ్ళ పాప అనన్నారు ఆమె పోయిందా.
ఉంది ఇగ దోలేసొస్. తర్వాత ఇప్పుడు సెంటరంట వీళ్ళ స్కూల్లా. స్టూడన్ంచి స్కూల్ వీళ్లకు వన్ నుంచి స్కూలు
ఆ ఆ అను అ
ఎక్కువ ఉంటది సెలవలు వచ్చిన ఏమైనా హాలిడేస్ ఉన్నా ఇటే వస్తుంది
ఉండడెమో
ఉ అక్క ఇట్ లో పనే ఇల్లు లో పనికి వెళ్తది
ఆ ఇకా
చేస్తది రెండు మూడు ఇలు చేస్తది సరంత
ఆ ఏదో ఒకటి ఇంక మనం బతకాలంటే చెయక తప్పదు మా మమీ కూడా అదే పని చేస్తుది
ఆ ఇ సిటీలో అదియాలంటే ఇక షాప్లలో వాటర్లో ఇట్లలో పోకన్నా చెప్పాలంటే ఇళ్లల పనే మంచిది నా బటల్ షాప్ల కన్నా కూడా అ
నిజం ఎందుకంటే ఒక రెండు ఇల్లు చేసుకు న్నా కూడా ఒక పదకొండు గంటల వరకు అయిపోయింది అనుక ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళ చింటికాడనే ఉండొచ్చు పిల్ల్ని చూసుకోవచ్చు
ద ఇంటికి వచ్చి ప్రశ్ం పడుకోొన్న పడుకోవచ్చు కోవచ్చు సాయంత్రం పని కూడా పోతపోతతుారు కొంతమంది ఇ రోజ
ఈ రోజులలో ఒక పొద్దున్నే మాట్లాడుకుంటారు ఉ సిటీలల్ల పని ఊరు లలా కూలి పనిక అంటే బెటర్ ఏది లేదు తెలుసా ఎందుకంటే ఎందుకంటే మనకు నచ్చిినడు పోవచ్చు లేదంటే లేదు మనకు చేతన అయితే పోవచ్చు లేకపోతే లేదు ఒకవేళ ఏదైనా పని ఉన్నా కూడా మనం పోకపోతే ఇస్తే అనేటోళ్లు ఎవరూ ఉండరు.
అవును, అయ్యే అయ్యే. కొంచెం ఇళ్లల్ల దగ్గర అంటే, కొంచెం చెప్ప. పోలే చెప్ప.
ఆ ఇళ్లల్లనైతే చెప్పాలేలే. లేకపోతే ఎందుకంటే చెప్తే వాళ్లు ముందు పని చేసుకుంటారు, హ్మ్. కానీ. ఇక్కడ కోళ్ల పని అయితే మనకు జ్వరం వచ్చినా, ఏదనా ఫంక్షన్ ఉన్నా చూసుకోవచ్చు. ఇంటి దెగ్గర పిల్లలకి గిట్ల, ఏదనా ఇబ్బందులున్నా మనకి ఏ పనులు ఉన్నా, చూసుకోవచ్చు. ఎ కానీ, కాకపోతే ఇన్‌కమ్ ఒకటే తక్కువ ఉంటది. అనే గాని. ఖర్చుల మందం అయ్యే తట్టు అయినా అయితయి, హ్మ్ అంటే. ఇగ షాప్ల. ఉండాలి అంటే పొద్దునే పోత. తే సాయంత్రం వరకు ఆడ నీళ్లు కాలే, హ్మ్. నైట్ ఇగ తీయుర్. గయే షాప్. క్లోజ్ జేసే ముంగట ఇంగ మల్లక్. కస్టమర్స్ వస్తే.
కష్టమే ఇగ నిజంగా.
హ్మ్, ఎందుకంటే నేను కూడ. ఇంతక ముందు కొన్న షాప్ జేసింది అన్యా అప్పుడు. హెహె, ఎటూ పోతలేను. హలో. ఓ దా దా ది దా దా ధా ది దాదా దే. వాళ్లది కునది బాలక్ బాలోచ్చిది తి త్లీ. సరే లే.
హలో.
హలో.
ఆ. అయిపోయిందా స్నానం ఇన్‌పీస్? తా లేదు.
అయిపోయింది, అయిపోయింది. పోపిచ్చినప్పుడే స్నానం పోపిచ్చినా. తోలిచ్చిన.
హ్మ్.
ఆ, ఆ మీ దగ్గర నుంచే.
చాట్‌జీపీ ఓతలేదు.
అవునా, నీ వాయి నీ దగ్గర నుంచే. ఏ సౌండ్ రాటలేదు అనేశే, నేను సైలెంట్ అయిపోయిన ఇంగ.
అవునా ఆహ హ, నాకేమో నీ వాయిస్ఉ వీప. పక్కన సౌండ్లని వస్తున్నాయి కానీ
నేనే ఏం మాట్లాడలేదు నీదగ్గర దగ్గర నుంచి సౌండ్ రావట్లేదు అనేసి సరే ఆ సిగ్నల్ ప్రాబ్లమ్ ఏమో అనేసి నేను వదిలేసానుంట పక్క కట్లే పోయిట్ కట్లేకు ఉంటా
నేనే హలో హలో అనీ మొతుకుంటానే ఉన్నా
ఆ
పట్టు గడిచిది ఆ
హామ్
చిప్పురు
అల్లరి చేస్తాడా అబ్బాయి అల్లరి చేస్తాడా
స్తుతి
ఏకడ
హలో లేదండి వినిపిస్తుందా ఈ గాలులు బాగా వస్తున్నాయి సిగ్నల్ అటు ఇటు కొట్టుక పోతున్నట్టుంది సరే
ఆ అయిందా చూస్ వేసుకోమరి అయింద ఓకే మరి బాయ్ హామ్ బాయ్
ఆ